హలో ఆ చెప్పండి హాయ్
ఏం చేస్తున్నారు
మేమేం చేయట్లేదు మీరు
మేం కాలిగా ఉన్నాం వర్క్ అయిపోయిందా
ఆ ఐపోయింది మీది
అయిపోయింది రేపు పే ఫెస్టివల్ కదా ఏమైనా స్పెషల్ గా ఉందా మీకు మీ ఊర్లో
మా ఊర్లో ఇంకా ఈ రోజు ఏమి లేదు రేపు ఉంటది
అవునా బాయ బా జరుగ్ తదా మీకు
ఆ బానే జరుగుతాది రాముని కళ్యాణ మ్ శ్రావణు
ఆ
స్తధి మీకు
బట్టలు తెచ్చుకున్నారా మేము కూడా బాగా చేస్త స్తా
ఆ మేమే తెచ్చుకునాము
హ్మ మాది పనిఅయిపోయింది మీది
అయిపోయింది అంతా అయి పోయింది
ఆ
మీరు రేపు ఏం వంటలు చేస్ కుంటారు
రేపు ఎక్కువ దేవునికి ప్రసాదం పానకం ఆ తర్వాత్ పెసరప్ప నాన్ బెట్టి కు
హ్మ
అవి దేవుడి నైవేద్యంగా పెట్టి మామూలుగా ఇంకా అన్నం పప్ప వెళ్దాము ఏదైనా
అన్ని దేవుడికి మోక్తర
ఆ పెట్టుకుంటాం మీరు మీరు ఎలా చేస్ సారు
మేము పానకం వడ పెసరపప్పు మాత్రమే దేవుడికి పెట్టి టెంకాయ కొట్టుకుంటాం ఇంకా తర్వాత మేము చేసుకొని తిడానికి కన్ని మిస్ చేసుకొని ఇంకా అం ఇంగ ఈవినింగు ఊరేగింపు ఉం ఉంటది అప్పుడు అందరూ పానకం పెసరిపప్పు అలాంటివి ప్రసాదంగా పంచుతా ఉంటారు
అవున
ఉ
ఏ ఎంజాయ్ చేస్తారా బానే ఆ మా ఊర్లో ప్రొద్ద్దని అభి సెమ్మైపోతది తర్వాత ఇంకా ఏవైనా కొట్టుకునే వాళ్ళు ఉంటే టెంకాయలు కొట్టుకుని
ఉమ్
ఈవినింగ్ మెరవనీ ఉంటుంది బాగా ఇంటింటి దగ్గరకు వస్తే అక్కడ టెంకాయలు కొట్టుకుంటారు
కళ్యాణం చేయరా
కళ్యాణం చేయలేదు లాస్ట్ మంత్ చేశారు కాబట్టి ప్రతి మంత్ మా ఊర్లో కళ్యాణం చేయడం లేదు
ఆహ
ఇంకా దేవుడే ముందర పోతుంట దేవుని ముందర కోలాటం వేసుకుండే వాళ్ళు కోలాటం అలా జరుగుతా ఉంటది హా
ఏ గేమ్ అంటే మీకు ఇష్టం బాగా బా మీ మీ గేమ్స్ అంటే ఇష్టం బాగా
ఆ కబడ్డీ ఇవే ఇష్టం
ఏవైనా ఎప్పుడైనా చెప్పండి
చెప్పం మీరు రేపు కళ్యాణాని కళ్యాణం వేరే ఊరికి అలా పోరా మీ ఊరిలో జరగకపోతే రేపు
లేదు లేదు వెళ్ళామండి ఊర్లోనే బా జరుగుతది మాకు కళ్యాణం లేకపోయినా
హ
జరుగుతదా
ఆ మాకు బాగా జరుగుతందండి
ఆ
మాది చిన్న ఊరైనా కూడా బాగా జరుగుతుది
అవును భోజనాలు అందు అక్కడే ఉంటాయా మీకు
లాస్ట్ ఇయర్ పెట్టారు ఈ ఇయర్ లేవంటున్నారంట తెలిదు
ఆ
అయినా బానే జరుగుతది సాయంత్రం మెరవను కళ్యాణం అలాంటివి
ఆ
ఇంకా ఈ ఇయర్ ఎలా ఉంది తెలియదు
అవునా మీర ఎప్పుడైనా నేషనల్ గానీ మండల్ లెవెల్ గాని అట్లా వెళ్ళారా గేమ్స్ లో
ఆహా అట్లే ఏం తెల్వలేదండి కాలేజ్ వరకు ఆడుకునే వాళ్ళమన్
ఆ ఒకే మీకు ఈ ఈ సీజన్ లో బాగా ఏ క్లాతింగ్ అంటే ఇష్టం
అర్థం కాలేదు
ఈ సమ్మర్ సీజన్ కదా ఈ సీజన్ లో క్లాతింగ్ ఎక్కువ కాటన బెనారస్ ఎలా వేసుకుంటారు
కాటన్ కాటనే
మ్మహ్హ్
మ్ మీకు ఎలా ఉంది అక్కడ వాతావరణం
మాకు ఫుల్లు ఎండలు ఎక్కువ ఉన్నాయి మాకు వర్షాలు కూడా లేవు మ్మహ్హ్ మీకున్నాయా వర్షాలు అక్కడ
అక్కడ అలాంటివి ఏం లేవు గాని ఎండలే కొంచెం ఎక్కువగా అనిపిస్తా ఉన్నాయి ఇంకా ఈ మంత్ అన్ అంత అలానే ఉంటది గదా నెక్స్ట్ మంత్ వరకు ఈ ఎండల కాలమే గదా
అవునవును
మ్మ్ ఉ
యుద్ధం జరుగుతంది గదా అక్కడ
అవునవును
గ్యాస్ ప్రాబ్లం ఎలా ఉంది
మా గ్యాస్ ఏం ప్రాబ్లం లేదు అబ్బానే వస్ తా ఉంది అందరికి అందుబాటులోనే ఉంది. మీకు?
బుక్ పైన ట్వంటీ వన్ డేస్ వరకే ఉంటది మాకు ఇట్ సైడు ట్వంటీ వన్ డేస్ ఒక్ ఇంటికి ఒక్ బుక్ ఉంటది ఇంటికి వచ్చేసి ట్వంటీ డేస్ ట్వంటీ వన్ డేస్ దా యూజ్ చేసుకోలా ఒక గ్యాస్ ని ఆ తర్వాత ట్వంటీ వన్ డేస్ ఆప్ ఆయి బ్ అబోన్ తే వాళ్ళకి ఇస్తారు లో ఉంటే ఎవరికి ఈరడం లేదు
మ్మ్ మాకేమో మా టూ మంత్స్ తర్వాత అయిపోయుంటే మొన్న ఇచ్చారు అలా ప్రాబ్లం ఏం లేకుండా
ఉ ఉ
మ్మ్ కానీ హా మ్ బ అక్కడ బయట చాలా ఇప్పుడు పెట్రోల్ మళ్ళీ పెట్రోల్ వాల్ పెట్రోల్ ప్రాబ్లం అని చాలా మంది అంటున్నారు
అవును ఇప్పుడు అక్కడ జరిగే గొడవలకి యుద్ధానికి లాక్డౌన్ చేయాలనుకుంటున్నారు కదా మీరు దాని పైన ఏమనా చెప్పగలుగుతారా ఇబ్బంది ఉంటద లాక్ డౌన్ వల్ల మనక్ ఏమన్నా నష్టము లేదా లాభము అలా ఉంటుంది అని
కష్టం అయితే జరుగుతుంది చాలా వరకు. కాకపోతే లాక్డౌన్ పెట్టే సిచ్యువేషన్ లేదు అని కొ మేము సోషల్ మీడియాలో చూస్తున్నాము లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ వస్తుంది అంటున్నారు. అలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఫేస్ చేస్తామ అంటున్నారు కానీ లాక్డన్ పెడతం అని అయితే ఇంకా ఏమ్ చెప్పట్లేదుదంట క్లార్ టీ గా లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ అని అంటున్నారు. అలా అప్పుడు ఎలా అయితే ఉన్నామో ఇప్పుడు కొన్ని కొన్ని రోజులు అలానే ఉంటుది అని చెప్తున్నారు సిచ్యువేషన్. మీరేమనుకుంటున్నారు దాని మీ
చాలా లాస్ అవుతది బిజినెస్ గానీ ప్ర బిజినెస్ పర్పస్ కానీ ఇంకోటి ఇంకోటి చాలా లాస్ ఉంటది ఉ లాక్ లాక్ డౌన్ అంటే మనం చూసిన ట్వంటీ ట్వంటీ లాక్ డౌన్ ఆ రకంలో ఉంటే ఎంతో మంది లాస్ తారు
చాలా మంది జాబ్లు
జాబులు పోతే ఎంతో మంది బిజినెస్ నమ్ముకొని బిజినెస్ నమ్ముకొని ఉ దేవాళ్లుు అలా అలా చాలా మంది ఇద తారుో
హ మీకు అక్కడ
చెప్పండి మీకు
అక్కడ అలాంటివి ఇంకా ఇప్పుడు అంత ప్రాబ్లం అంత క్రిటికల్ సిచువే సిచ్యువేషన్ ఏం లేదు కదా అంటు
ఆహా అట్లా ఏం లేదు
బయట కొన్ని దేశాలు ఆ కోవటి గల్ఫ్ అట్లాంటి దేశాలు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాయి
ఉ అవునవును
మనకి ఇంకా అంత ఇంపాక్ట్ లేదు కాని మన గ్యాస్ డీజిల్ ఇలాంటివి ఇబ్బంది అవుతాయేమో అని చాలా మంది జనాలు ముందు జాగ్రత్తగా అన్ని తీసుకుంట అంటున్నారు కానీ అంత సిచ్యువేషన్ రా కుండానే ఆగిపోతుంది అని కొంతమంది అంటారు
అవునవును సిచ్యువేషన్ మన వరకు దగ్గరకేం రాదు జరుగుతుంది కొం కొద్దిమంది సోషల్ మీడియా వాళ్ళు మీకు అందుబాటులో మీకు ఇబ్బంది లేదంటారు కొద్ది మంది తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు సోషల్ మీడియాని పోగా నమ్మాలా
అవును చాలా మంది ఆ అదే ఒక్కస సరిగ్గా అర్థం స్టేట్మెంట్లు అర్థం కాక చాలా మంది జనాలు కూడా ఇప్పుడు ఏదో తొందరబడి అందరు పెెట్ పెట్రోల్ డీజిల్ ముందే ఫుల్ ట్యాంకులు తీర్చుకోవడం అలా అలా చేస్తున్నారు కానీ అంత సిచ్యువేషన్ రాదు పెట్రోల్ డీజిల్ అయితే ఉన్నాయి స్టాక్ అట్ల ఏమి ఇబ్బంది లేదు అంటున్నారు కానీ కొంతమంది అ ముందు జాగ్రత్తగా అన్ని చూసుకుంటా ఉన్నారు
అవు
ఇంకా ఒక టూ మంత్స్ అయితే ని చెప్పలేం ఈ యుద్ధం గురించి ఏమవు
అదే ఓకే అవును దాని తగ్గట్టు మీరు ఏదైనా మీకు ఓన్గ ఏమైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా
ఇంకా ఇప్పట్లో ఏం ఆలోచనలు లేవు
గ్రిప్ అనేది అది ఇది చేయాలా మనం ఇది పెట్టుకుంటే ఈ ఈ బిజినెస్ పెట్టుకుంటే లాస్ ఈ బిజినెస్ పెట్టుకుంటే బాగా ఇది అవుతది అనేది ఏమన్నా ఉంటదా అంటే ఎప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడు కైనా మీరు బిజినెస్ చేస్తే బాగుంటదా హౌస్ వైఫ్ లాగా ఉండ
ఓన్ బిజినెస్ కూడా చేయాలనుకుంటున్నాము చేయాలని ఇంట్రెస్ట్ అయితే ఉంది బట్ ఇంకా కొన్ని ఇయర్స్ కొంచెం టైం పడుతది కదా
ఓకే ఓకే ఆ బిజినెస్ ఏంచే అంటే బిజినెస్ లో చానా ఉంటాయి కదా ఇ సమ్థింగ్ క్లాతింగు
ఉమ్ ఓన్ ఓన్ క్లాతింగ్ బ్రా ఓన్ బ్రాండ్ క్లాత్గా పెట్ట పెట్టాలనుకుంటా ఉన్నాం నా క్లాత్ తింగ్ సెంటరే ఓన్గా నేనేదైనా కస్టమైజ్ చేయడం అట్లా ఏదైనా ఓన్గా అన్ని బోటిక్ మామూలుగా జ్యువలరీ గానీ బోటిక్ కానీ అంతా ఓన్గా చేయాలి అని ట్రై చేస్తా ఉన్నాం
అవునులే మంచి ఆలోచన
మనము ఇంకా ఇప్పుడుఏం అనుకోలేదు ఫ్యూచర్లో అదృష్టం బాగుంటే
ఆ
చేస్తాం
ఒక ఆలోచననేది ఉంటది కదా ఇంకా మనం ఇది చేస్తే మన ఫ్యూచర్ కి బాగుంటదని
అదే అవును అది నాకు నాకెప్పుడు ఒక బిజినెస్ అనే ఉంది
ఆ
ఇప్పుడు ఒకరి కింద పని చేయడం అవన్ని నాకు అసలు నచ్చవు నాకంటూ ఇప్పుడు కాకపోయినా ఇంకొన్ని ఇయర్స్ కయినా సరే సరే
అ
దైనా చేసుకోవాలి అనుకుంటున్నా
అవునా
ఉమ్ మీకు అలాంటి ఆలోచనలు ఏమైనా ఉన్నాయా
మాకా ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడేం లేదు ఇంకా ఉండాల టైం పడుతది
హమ్ మ్ ఇగ అందరూ అంతేలే చానా కొంచెం టైం తీసుకొని అయినా కొంచం మంచిది యాడ్ మంచిది చేసుకోవడం బెటర్ కదా ఇంకేంటి రేపు స్పెషల్స్
రేపేముంది వడపప్పు పానకం ఓకే
ఆ సరే